హలో నమస్కారమండి
నమస్తే
బావున్నారా?
హలో ఆ బాగున్నండి మీరు బాగున్నార?
బాగున్నాను ఏం చేస్తున్నా బాగున్నామండి
ఇప్పుడే
ఏం చేస్తున్నారు
తినడ తినడానికి ఐపోయింది ఇప్పుడే ఇంకా ఇంక తినడానికి సిద్ధంగా ఉన్నాం దీ బాయిల్డ్ ఎగ్గు
ఉహు ఆహా పోషకాహారం బానే తింటారా గుడ్లు ఉడుకు పెట్టు కొని
ఆ తింటామండి
ఉమ్ పోషకాహారమంట్ అంటే ఖచ్చితంగా అందులో ఆ మ మట్ మటన్ గాని చికెన్ గానీ తినాల్సి ఉంటుంది ఎందుకంటె మంచి ప్రోటీన్ కాబట్టి ఇప్పుడు మీరు పప్పు అంటె కూడా పప్పులో మంచి ప్రోటీన్ కలిగి ఉంటుంది కాబట్టి
హెల్త్ ఆరోగ్యానికి చాలా మంచిది
బోజనమే అది ఉ మటన్ చికెన్ లేండిరు వారాల్లో ఎన్నిసార్లు వండుకుంటారండి
మేమ్ వారానికి ఒక్కసారే వండుకుంటామండి
ఎక్కువగా మటన్ తింటారా చికెన్ తింటారా
ఉమ్ ఎక్కువ మా పిల్లలకి చికెనే ఇష్టం కాబట్టి చికెన్ తింటారు మేము అప్పుడప్పుడు మటన్ తెచ్చుకుంటాము
ఉహు చికెన్ కర్రీ లాగా చేస్తరా ఫ్రై చేస్తరా బిర్యానీ చేస్త స్తరా
ఒక్కొక్కసారి సూప్ పెడతామండి ఒక్కొక్కసారి ఫ్రై చేస్తామండి ఒక్కొక్కసారి చికెన్ బిర్యాని చేస్తాము
చికెన్ ఫ్రై అవునా చికెన్ ఫ్రై లాగ చేస్తరండి
ఉమ్ చికెన్ ఫ్రై ఎలా చేస్తారంటే ఫస్ట్ చికెన్ని నీట్గ కడుక్కకొని అందులోకి కావలసినవన్నీ కలిపి పెట్టుకుంటామండి అంటే కారము, ఉప్పు ఉప్పు, పసుపు, అల్లం పేస్టు దాని సరిపోయే అంత ఏసుకొని కలుపుకొనీ ఒక హాఫ్ అన్ అవరు ఆ పెరుగు తప్పకుండా ఏస్తమండి ఎందుకంటే ఫ్రై జేశ్ ఆ నిమ్మకాయ గూడా పిండుతామండి.
ఊహు
ఉ అ దాన్నీ పక్కక్ పెట్టేసుకోఆల్ వేసుకుంటామండి కానీ అప్పుడప్పుడు అది తక్కువగా ఏస్తాము. మీరు మీరెట్లా చేస్తారండి.
నేను ఎక్కువ శాతం చికెన్ కర్రీ లాగానే జేస్తాను.
ఆ ఫ్రై చేసుకోరేమో.
వాట ఏసి కర్రీనే ఎక్కువ జేస్తాను.
యా టమాటా ఏస్తారా అండి చికెన్ లో
వేస్తాము టమాటా కర్రీలో చికెన్ కర్రీలో టమాటా వేస్తాము. ఎందుకు మీరు చికెన్ కర్రీ చేస్తే టమాటాలు వేసుకోరా.
అందులో ఎయ్యను మే ఎయ్యనండి. అంటే తక్కువగా తక్క్ క్కువగా ఏస్తాను ఎప్పుడో ఒకసారి కానీ దాదాపుగా ఎయ్యన్ యనూ అందులో టమాట వెయ్యను. చికెన్ కర్రీలో గ్రేవీ ఆన్ ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు ఉంటాయి గదా అండి. అవి ఎక్కువగా తీసుకుంటాం. అవి ఎక్కువగా తీసుకుంటాము. అంద్ అదే గ్రేవీ లాగా తయారయితుంది.
ఊహు ఉల్లిపాయలు మీరు పేస్ట్ జేసి ఏస్ స్తరా లేకపోతే చిన్నగా తరిగేస్తారా.
చిన్నగా తరిగే ఏస్తాను.
ఊహు
కొంచెం డీప్ ఫ్రై అయినాంకా అంటే అదీ ఆ ఉల్లిగడ్డలనీ ఆయిల్లో ఎర్రగా కొంచెం ఏ ఏయించాలి లేకుంటే అవ్వీ ఇట్లా సూప్ టైప్ కావు.
ఊ లేదంటే మనం ఉల్లిపాయలని పేస్ట్ లా చేసైనా వేసుకోవచ్చు.
ఆ అట్లా గూడా ఏసుకుంటే ఇంక ఎక్కువగా అంటే తొందరగా సే గ్యాస్ సేఫ్ చేశినట్
ఆ గ్రేవీ కూడా కొంచెం బానే వస్త్ స్తుంది చిక్కగా ఉమ్ మట్ టన్ ఎట్ల జేస్తరు
మటన్ కర్రీలాగానే సూప్ పెట్టేస్తామండి ఫ్రై లాగా చెయ్యను.
ఊ మటన్ లో గూడా చాలా రకాలు ఉంటాయి గదా కాళ్ళు, తలకాయలు, బోటీ లివరూ
ఆ లివర్ ఫ్రైయనీ కాల్ తలకాయల కర్రనీ, మటన్ ఫ్రై బోన్స్ బోన్సు కర్రీ
బోన్స్
బోన్సు అంటే సూపు ఆ సూపు తింటే చాలా మంచిది అది.
అవునవును వచ్చినప్పుడు మా నాన్నగారు అలా చేసి ఇచ్చేవారు కానీ నేన్ తాగకపోయేదాన్ని.
ఆ అందులో అంటే బో బోన్సు దాన్ది ఉంటది చూడండి దాన్ని ముడుసు టైప్ అంటరు చూడు అద్ అది తింటే చాలా మంచిది ఆరోగ్ గంకి అది ఎప్పుడో ఒక అంటే నెలకి కనీసం ఒకసారి అయినా పిల్లలకి పెట్టాలి అది
హ్మ్ మా నాన్నగారేమో బోన్స్ తీసుకొచ్ చ్చి అందులో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా పసుపు జిల క్కర కొద్దిగా అల్లం లైట్గా కారం ఉప్పు ఇలా వేసి దాన్ని ఉడికిచ్చి ఆ సూప్ ని తాగుపిచ్చేవారు
చాలా మంచిది అట్లా
అలా తాగించిన తర్వాత మళ్ళీ దాంతో కర్రీ చేసేవాళ్ళు
ఓహో ఆ సూపు త ఆ ఆ సూపు సూప్ తాగుతారు అవి మీ లిన పీసెస్ అవి ఇలాంటి బోన్స్ లాంటివి మళ్ళీ కర్రీ లాగా పెట్
కర్రీలాగా చేసేవారు కాని నాకు పెద్దగా ఇష్టం అనిపిచ్చకపోయేది తర్వాత చాపలు కూడా నేను తినకపోయేదాన్ని కానీ మా నాన్నగారే చాపలు తీసుకొచ్చి మేడ మీద మంచిగా కట్టెల పోయి పెట్టి ఆ కట్టల పొయ్యి మీద మంచిగా ఈ కా చాప ముక్కలకి ఉప్పు కారం అన్ని మసాలాలు పట్టిచ్చి పక్కన పెట్టేసి కట్టెల పొయ్యి మీద చేసి వేడి వేడి ముక్కల మీద నిమ్మకాయ పిండి ఉల్లిపాయలు కోసి ఇచ్చివాడనమాట ఇచ్చాడనమాట ఒకసారి
ట్టగల
ఆ అప్పుడు దాని రుచి చూసినాకె ఇంకా నాకు అప్పటి నుండి చేపలు ఫ్రై అంటే చాలా ఇష్టం
హ్మ్ ఇంకా ఎక్కువగా మన్ ఈ మంచి మంచి ఫుడ్డే అలవాటు చేసుకున్నారు మీరు
చాపల ఫ్రై ఒకటి మాత్రమే తింటాను మటన్ సూప్ అయితే తాగను
చాపల పులుసు కూడా బాగుంటది
పులుసు నాకు ఎందుకో ఇష్టం అనిపించదండి మీకు పులుసు ఇష్టమా చాపల పులుసు ఇష్టమా
పులుసు పులుసు ఇష్టమే ఫ్రై ఇష్టమే రెండు ఇంకా చిన్న చాపలు చాలా టేస్టీగా ఉంటది కర్రీ
ఆ చ ముళ్ళు లేని చాపలు తెచ్చుకుంటే తినడానికి కూడా చాలా తొందరగా అయిపోతుంది
అవునవును మీరు చిన్న ఈ చిన్నవి ఉంటాయి చూడండి అవ్ వి ఎప్పుడైనా తిన్నారా చిన్న చాపలు
చిన్న చాపలు నేను తినలేదండి మ్మ్ కానీ నేను కర్రీ గాని పులుసు గాని ఇప్పుడు మా ఇంట్లో చాపల పులుసే
మ్మ్ చిన్న చిన్న చేపలు ఉన్ టాయి కదా అండి వాటిని ఆ బోన్స్ తో పాటే తినేస్తారు
అవునా అదేంటి
అవి చి ఆహా లేదు ఉడుకుతాయి కదా అందులోనే ఇవ్ బా పీస్ తో పాటె అది నమ్మిలేసి మింగుతారు
అవునా
మ్మ్
ఏమోనండి ఇది నాకైతే అసలు తెలీదు
మా మా దగ్గర అట్లనే తింటారండి అది చాలా బాగుంటది అంటే అంత ముళ్ళులు ముళ్ళులు అని అనిపించ చదువు ఎందుకంటే అది అందులో మనకి ఊ ఆ మెత్తబడిపోతాయి పీస్ తో పాటు అన్నంతో పాటు నమలేసి మింగుతూ ఉంటారు చాలా బాగుంటది అద ఒక టేస్ట్ చాలా మంచి ఉంటది
ఉ చేపల పులుసు ఎన్ని అంటే నెలలో ఎన్ని సార్లు చేసుకుంటారు
నెలలో అంటే ఒక దాదాపుగా ఒక్కొక్కసారి రెండు సార్లు చేసుకుంటాం నెలలు లోకువ వీలుని బట్టి ఒక్కసారి
ఉ ఎక్కువ శాతం అయితే చికెన్
ఉ చెప్పండి
ఎక్కువ శాతం అయితే చికెన్ గానీ మటన్ గాని చేస్తూ ఉంటారు చాపలు మాత్రం నెలకు ఒకసారి
ఆ కానీ చాపలే చాపలే తినాలని అనిపిస్తది కాని పిల్లలకి ఏమో ముల్లులు అవి తీయడం అని ఇబ్బంది అని వాళ్ళు వద్దంటా అంటారు ఆ అందుకని పిల్లలు కూడా అది ఎక్కువగా అంటే వద్దు అని అంటారు
ఉ కానీ అదే ఆరోగ్యంగా ఉంటుంది కాకపోతే
అవును ఇంకా మీరు ఇంకా ఎగ్గులు తింటారా మీరు మీరు ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ తింటారా డైలీ
ఆ రోజు ఉడకబెట్టుకొని తినం గాని ఆ టొమాటో కర్రీ టమాటా కూర చేసినప్పుడు ఆ టమాటా కూరలో ఉడకబెడతాను నేను మా అత్తగారు చేస్తే మాత్రం ఆ ఎగ్ కూడా అందులో టమాటాలో కొట్టి పోసి చేస్త రనమాట నేను వండితే మాత్రం చాలా వరకు ఉడకబెడతాను
ఆ ఇట్లా టమాటా సో కర్రీ పెట్టి సూప్ టైప్ వేసి కూడా ఎగ్ ఎగ్ కి ఇప్పుడు ఎ పైన కొట్టేస్తాం కదా ఎగ్ ఎగ్ లాగానే ఉంటది అ కూడా ఒక ఒక రకమైన టేస్ట్ చాలా బాగుంటది
అండ్ ఎగ్
కొంచెం మసాలా కొంచం మసాల
ఉడికించి సగమే ఉడుకుతుంది అది కానీ నేనంటే ఆ కర్రీలోనే ఇలా కొట్టేస్తే మా అత్తగారు అలాగే చేస్తారు మీరు చెప్పినట్టు కానీ నేను పాప తింటది పాప పాప మాత్రం గుడ్డులో పైది తింటది కానీ లోపల పచ్చది తినదు తెల్లది తెల్ల శి న మాత్రమే తింటది ఆమె కోసం ఉడు ఉడక బెడతాను తెల్లది తిపిస్తాను లేదంటే తనకి ఎగ్ రైస్ లాగా చేసి పెడతాను లేదంటే ఆమ్లెట్ వేసి పెడతాను ఆమ్లెట్ ఇష్టంగా తింటుంది
తీన్నదా పాపా
ఎల్లోది తినదు లోపలిది
కానీ అది ఉప్పు కారం వేసి అన్న తినమెట్టల అందులోనే ప్రోటీన్స్ ఉంటయి ఎక్కువగా
ఉ ఎంత కష్టంగా ఏం చేస్తానంటే అన్నంలో కూర కలిపేసి దాని రుచి తెలియకుండా పెడతాను గాని తనకి రుచి అర్థం అయిపోయి ఊంచేస్తూ ఉంటుంది
ఆ ఆమెకి అలవాటు లేదు అసలు ఆమ్లెట్ లో తింటుందా
ఆమ్లెట్ లో తినేస్తుంది మళ్ళీ ఆమ్లెట్ తింటది చక్కగా తింట తింటది ఆమ్లెట్
అందులో తెలియదు కదా వైట్ అని వైట్ అది ఎల్లో అని తెలియదు కదా
అది మనం కల్పస్తాం కాబట్టి ఆ రుచి అక్కడికి సమానమయిపోతున్నాయి ఈ పచ్చది వచ్చే రుచి దాంట్లో తెలియదు కాబట్టి తినేస్తది ఉమ్ మీ పిల్లలు మంచిగ తింటారా అండి గుడ్లు
ధన్యవాదాలండి
ఆ సరే ఆ సరే అండి ఓకే అండి
ఓకే